హలో
నమస్కారం మేడం
నమస్కారం మేడం
బాగున్నారా మేడం
ఆ బాగున్నాను మేడం మీరు బాగున్నారా?
ఉమ్ బాగున్నాం మేడం
ఏం చేస్తున్నారు
ఏమ్ లేదు మేడం ఇప్పుడే టీ తాగేశం
ఉమ్ అవునా అయిపోయిందా వర్క్ అయిపోయిందా మేడం
ఆ పనీ ఈ ఇంకా కొంచెం ఉంది మేడం వంట వన్నం కూర వండాలి మేడం
ఆ ఆ అవునవునులేండి ఇది మనకి డైలీ రొటీన్ వర్క్ లేండి అది వంట చేయడం హా ఉమ్
అదే మళ్ళీ ఏం వంట యేయాలని ఏం మళ్ళీ చేయాల అని ఆలోచిస్తున్నా మేడం
ఆహా అవును లేండి మేడం ఏది మాయ మీరు తొందరగా మీకు ఇష్టమైన ఏదిచ్చేస్తారు
ఉమ్ మా పిల్లలకి ఎగ్ ఫ్రై రై ఇవాళ్ళ బుధవారం కదా మేడం
అవునవునులెండి
ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం మేడం అది చేయ్యాలి అనుకుంటున్నా
ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ రైస్ లాగా
ఆ ఎగ్రే ఎగ్గు రైస్ రాగా
అవునులేండి మేడం మీరే ప్రిపేర్ చేస్తారా ఇంట్లో మీరే ఇంట్లో ప్రిపేర్ చేస్తారా
ఆ ఇంట్లో ప్రిపేర్ చేసిన మా పిల్లలకి ఇష్టం మేడం మాకు కూడామ్ ఇష్టం బయటి ఫుడ్ బయటియి ఎప్పుడు ఏం తెచ్చుకోం కొని తినడానికి ఇష్టపడం మేడం అవి ఎట్లా ఏస్తారు మనకు తెలియదు కదా మన ఇంట్ల తయారు చేసుకునే తిండే బాగుంటాయి మేడం అది ఏ నూనెతో తయారు చేస్తారో ఉమ్ మళ్ళా కడుపులో ఫుడ్ పాయిజన్ అయ్యేది. తినలేదు బయట ఫుడ్ బాగుంటలేదు కదా మేడం ఏదైనా నమ్ మా మా ఇంట్లోనే ప్రిపేర్ తయారు చేసి పిల్లలకు పెడతా మేడం నేనే
అవునా మంచి అలవాట్లేండి మేడం మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకుండేది ఎప్పటికైనా శుభ్రంగా ఉంటుంది.
ఆ అవును మేడం అవన్నీ స్టోరేజ్ అయి ఉంటాయి మేడం బయట
అవును వాళ్ళు వాడే ఆ ఆయిల్ని చూస్తేనే మనం తినలేం
ఆ అదే మేడం అందుకనేసి అలాం టి బయట తక్కువ తినడానికి అసలు తిన వద్దు అని చెప్తాం మా పిల్లలకి బయట ఏం తినక మీకి ఏ కావాల్స్తే మేం చేసి పెడుత నేను తెచ్చుకొండి అని చెప్తా మేడం
ఇంట్లో చేసుకుంటే ఏముందంటే ఒకరికి ఇద్దరు తినవచ్చు. హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూ డా బాగుంటుంది
బాగుంటుంది
ఇంట్లో ఇంట్లో ఫుడ్డు అది ఏదైనా సరే ఇంట్లోది హెల్ది
మరి ఒక్కరి ఆ అబ్బాయితో ఒక్కరికి తెచ్చుకునేది ఒక్కరు తినేది ఇంట్లో అందరు తినొచ్చు మేడం చేస్
ఆ అంతే కదా మేడం దానికి పెట్టే అమౌంట్తో అందరు తినేస్ చేయచ్చు ఇంట్లో ఆ
ఉ ఆ చి నేను ఏదైనా ఇంట్లో ప్రి ఇంట్లో రెడీ యేయడానికి బాగా ప్రయత్నిస్తా మేడం బయట అయితే ఎక్ ఎక్కువ వేడా ఎక్కువ ఏం తీసుకురావడానికి పిల్లలు పెట్టడం నేను చూడన్ మేడం నేను
అది చాలా మంచిది ఆ అలవాటు
ఉ ఏమన్నా ఫ్రూట్స్ సీజన్ ఫ్రూట్స్ మ పండ్లు మాత్ త్రిమే మా ఇంట్లో దొరకనవి బయట తెచ్చుకొని వి తింటాం మేడం. పండ్లు ఉంటాయి కదా సీజన్ సీజన్ కంపల్సరీ సీజన్ ఉ పండ్లు అయితే కంపల్సరీ మా పిల్లలకి తినబెడతాం మేడం.
ఉ సీజన్ ఫ్రూట్స్ ప్రతి సీజన్లో ఏ సీజన్లో దొర్ కేవి ఆ సీజన్లో తింటేనే హెల్థీ లేండి మేడం
అవును మేడం అదే నేను అది కంపల్సరీ అది పాటిస్తా మేడం.
ఆహాహా అది మళ్ళీ మళ్ళీ మనకి కావాలన్నా దొరుక్
దొరకవు మేడం మామిడి పళ్ళప్పుడు మామిడి పళ్ళు ఏ సీజన్లో ఆది మల్ మళ్ళీ ఇంకా ఆ అది కా ఆ వాటర్ కారబుజ్జు కాయ అంటారు కదా మేడం దాన్ని ఆ సీజన్లో ఆ వింటర్లా అవన్నీ ఎప్పుడు వచ్చే పనులనే అప్పుడు పిల్లలకి టేస్టీ చేపిస్తాం, మేము కూడా తింటాం మేడం. అవైతే తీసుకొస్తాం మేడం బయట నుండి అవైనా పన్ ఇట్లా స్టోరేజ్ చేసినవి కాదు మేడం మంచి అప్పుడే అప్పుడు ఫ్రెష్గా ఆ ఉమ్ సీజ అండ్ల వెంటనే వండుతాయి కదా మేడం ఇప్పుడు వేరే సీజన్లో వండినయేమో అవి ఇప్పటిగా స్టోరేజ్ చేసి అవి మందు కాలుతోని తయారు చేసి అట్లా చేేస్తారు అవి తీసుకోము మేడం. కంపల్సరీ చింతపలకాయలు అని ఉంటాయి మేడం సీజన్లో. చలికాలంలో అప్పుడు ఆ టైమ్లో అవే తింత్తం మేడం.
ఫుడ్ తినకపోతే ఇప్పుడున్న ఈ హెల్త్ ఇష్యూస్కి మనము. దేనికి తరం కాము
అవును మేడం కంపల్సరీ హెల్ది ఉండడానికి జబ్బులు అందులో అందుకే వస్తాయి మేడం అన్నీ
అదే అదే మేడమ్ ఉ అడకుండానే ఏజితో సంబంధం లేకున్ కుండా ఇప్పుడు వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్సు
హెల్త్ అవును హెల్త్ బాగుండాలంటే మనం ఫుడ్ మంచిగా తీసు కొలె మేడం ఫస్ట్ మనవి మనమే ప్రిపేర్ చేసుకోవాలి బయట తిన్లు అస్సలు తినక్ ఓకే మేడం దానికైతే నేను ఎక్కువ ప్రిపే ఎక్కువ ఉ చేస్తా మేడం. మా మా సార్ కైనా మా పిల్లల కైనా నాకైనా ఇంట్లోనే రెడీ చేసుకుంటాం మేడం, ఇప్పుడు బిర్యానీ అంటారు బయట తెచ్ చాలా మంది తింటారు మేడం కానీ మేము ఇంట్లోనే తయారు చేస్
మాది బయట అంటారు దాన్ని మనం చూస్తేనే అది మ్చ్ మనం చేసుకునే మనద్ చేతులతో మనము మ్చ్ క్లీన్ గా ఆ సామాను మనం ప్రిపేర్ చేసుకునే సామాన్ క్లీన్ గా పెట్టుకుంటాము అవి చూస్తే కొంచెం తినాలని అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే అసలు ఆ డాబాస్ అంట ట హోటల్స్ అంట
ఆ వాళ్లు ఎట్లా జేస్తారో మనక్ అసలర్ధం గాదు మేరు అంతా రెడీ చేసి టేబుల్ పైనే పెడతారు అవును
ఇప్పుడూ బయట
అవును మేడం అవి ఇంకా ఆయిల్ ఎక్కువ వోస్తారు మసాలాలు ఎక్కువ ఎత్తారు అదేదో గ్రేవి అంట్ అది మన ఇంట్లో చేసుకునేది ఎంత టేస్టీ గుంటది ఎంత మంచిగా ఉంటది అంటే ఇంకొక ఆ అన్నం కొంచెం ఎక్కువ గా తినాలనిపిస్తది అక్కడి అయితే మొత్తం చప్పగా కారం అంతే వెరైటీగా ఉంటాయి మేడం తినాలన్పి పించెదు ఒక్కసారి టెస్ట్ తిన్నా అయితే బయటికి మా సారి తీసుకెళ్ళిండేయితే అసలు అమ్మో అది మనం జేసుక్ కునే దానికి బాగా డిఫరెంట్ ఉండే మేడం ఉమ్
ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది మంది అని అది అక్కడ చూస్తే స్తే రేట్ ఎక్కువ క్వాంటిటీ తక్కువ అసల్ టూ సెవెన్ థౌ టూ సెవెన్ హండ్రెడ్ అది అది చూస్తేనే మనకి రెండు వందల డెబ్బై రూపాయ యాలు ఒక ప్లేట్ వస్తుందంట
అన్నా మరీ అది మన ఇంట్ల జేసుకుంటే
దాంట్లో రైస్ ఎంత ఉంటుంది మనం ఇంట్లో అయితే ఒక పూటక్ తినేస్తాం ఆహా ఒకల్ ఒకసారికే తినేస్తాం అది అంతా పతలాగ్
ఒక కప్పు అన్నం పెడతారు దాంట్ల ఒక రెండు పీసాయిల్ పీసులేత్తారు ఒక గిన్నెలో కొంచెం మజ్జిగా పోస్తారు ఒ గిన్నెలో కొంచెం చారు పోస్తారు టేబుల మీద పెడతారు మేడమ్ దానికి కి ఒక్కరికి సరిపోదు పొట్ట నీ
ఆహ్ అది మంది అనేది కప్పుస్లో ఏం రాదు మేడమ్ అది అది ప్లేట్ లో వస్తుంది స్టీల్ ప్లేట్ లో ఆహ్ రెండు రకాల పచ్చళ్ళు ఇస్త తార్ పచ్చిమిర్చి అంటారు కదా పచ్చిమిర్చి తొక్కు అటువంటిది ఒక్ ఒకటి ఉంటుంది ఇంకొకటి మనం కొబ్బర చట్నీ అని ఒట్టి మిరపకాయలు ఇలాంటి వేసుకు కొనిచేసుకుంటా అది ఒకటి ఉంటుంది మైనస్ ఆ మైనస్ అనేది ఏ మహానుభావుడు తయారు చేస్తాడో కానీ దానికి పిల్లలయితే ఫిదా అయిపోతారా మైనస్ తినడానికి
అవును మేడమ్
చుస్తుంటివి అది ఎలా జిగేడ్ జిడ్డు జిడ్డుగా దాన్ని చూస్తేనే అదొక రకంగా కనిపిస్తంది మనకైతే ముక్క లేదనకుండా దాని మీద ఒక పీస్ పెడతారు ఇంకా టూ కీరా టూ క్యారెటు అవి ఉంటాయి అద్ ఒక్క ప్లేట్ కి పెట్టే మనం రేటు ఇంట్లో తెచ్చుకొని వండుకుం టే మనం ఐదు ఆరు మంది తినొచ్చు
అవును మేడం అవును
హెల్దీకి హెల్దీ ఇప్పట్లో మనకు రావు అనేది అయితే ఏం లేవు మే
ఏం ఉంటలేదు మేడం అన్ని వస్తన్నాయి చూస్తే వచ్చేత్తన్నాయి అన్నీ ప్రతిదీ వస్తది మేడం అవును
చాయన్న తాగి
చే చేసుకొని రెడీ చేసుకొని పిల్లలకు పెడితే మనకు కూడా హ్యాపీగా ఉంటది డబ్బులు కూడా సేవ్ అవుతయి ఇంటంత తినచ్చు మేడం బయటది బయటకు ఎల్లి తినే కన్నా
బయటకెల్లి తినాదని కన్నా మన ఇంట్లో ప్రిపరేషన్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది. ఏమంటే కొంచెం మనకి
అప్పుడప్పుడు మా పిల్లలు మారం చేస్తారు మమ్మీ బయటకు వెళ్దాము అమ్మ బయటకి వెళ్ళి తిందామా అంటారు గాని వద్దునాన్న మనం ప్రనప్ నేను రెడీ చేస్తా మీకు మంచిగా మీరు తినేటట్టు అని చెప్పేస్ త ఆ అదే తింటారు మేడం మా పాప నోరు టేస్ట్గా అంచి ఫ్రైడ్ రైస్ ఏయ్ మమ్మీ చేయి మమ్మీ అంటే ఆ సరేనాన ఎగ్గు తీసుకొచ్చుకోండి
ఈ మనము వాళ్ళు ఏం కావాలంటే అది ప్రిపేర్ చేసి పెట్టచ్చు
అవును మేడం ఆ అవునండి అదే అదే ఇగ రైస్ కొంచెం రైస్ వేట్టి ఎగ్ ఎగ్ అదే ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకుంటాన్న మేడం
ఆ అవునులేండి మేడం
ఆ
మనకి మార్నింగ్ అయితే టిఫిన్ తో టెన్షన్ ఆఫ్టర్ అయితే ఏం కూర చేయాలి ఏం ప్రిపేర్ చేయాలి ఈ టెన్షన్ ఆడవాళ్ళంటేనే ఒక టెన్షన్
అవును మేడంమ్ వాళ్ళని పిల్లలని చూసుకోవాలి ఇంట్లో పనులు ఏసు కోవాలి పి అటు మన హస్బెండ్ ను చూసుకోవాలి అటు అత్త మామ
అత్త మామల్ని చూసుకోవాలి మళ్ళా లేచినప్పటి నుంచి బట్ టలంతా అవియంట ఇవియన్ టైస్త్రీలు అంట అబ్బా ఒక్కటి తక్కువైనా మళ్ళా అర్థం చేసుకోరు
ఆహును మేడం
ఉమ్ అస్సలు అరే చేస్తున్నారు కదా అన్న ఆ మాట కూడా రాదు మేడం
ఓకే మేడం మీ సము అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు
ఆ ఓకే మేడం థ్యాంక్ యూ ఆ ఉంటాను మేడం నాకు కూడా వర్క్ ఉంది